ఆ ఇనపడుతుంద రూమ్ లో ఎస్ ఎప్పుడే ఫోన్ూస ఎంత సేప్టి ఉన్నండ
తరుజల్నా అమరి కాలజ్ ప
అనర సాయంత్రం పెద్దుగాలగా పోయి ఉందాక వచ్చడి సాయంత్రం అం చెప్ప సాయ్రబద్ ార్ అ అ అది ఏమంటారు పైన అను కాలేజ్ కి రోజు
ఆ నేను వెళ్ళింది ఈరోజు కాలేజ్కి ఈరోోజు నేను అనుకున్న పని కోసం వెళ్ళింది అయితే అసలు అది గానే కాలేదు ఎందుకేమో ఇంకొకటి ఏంటంటే నాకు కొంచెం డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసేదిడి అది కూడా కొంచెం లాగ్ వచ్చేసింది చి మొత్తం
హ అదయితే అంటే దేని గురి చకు ఆయన కొన్ని కొ అనే కొకని పలవా ఇన్న క్లాస్ మేనపచ్చి అడిగడి అతే ఏపం కారి
మా దాంట్లో కూడా మోస్ట్లీ ఇట్లా ఏవి క్లాసెస్ అవ్వట్లేదు ఎందుకంటే చాలా మంది అంటే బయటికి ఏ ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి వస్తుడు సో రౌండ్స్ అయితున్నాయి సో దాని వల్ల కూడా ఏమ
ఆహా అప్పుడే ఇంటర్వ్యూస్ లొ అడుగుతారా
అప్పుడే అంటే వేరే వాళ్ళకై గదా లాస్ట్ ఇయర్ వాళ్ళకి అయితుంటాయి కాబట్
ఉమ్
తినవా మరి
ఉమ్ ఈ రోజు పొద్దుగాల అది ఏమంటారు ఏవశక్య ఎట్లా
అంటే కొం మళ్ళీ టూర్ బస్సెస్ ఎ కలుగా ఎట్లనా అట్లనే వెళ్ళిన
ఉమ్ ఇదలీకి ఉండె రార అత మీ కేకల
ఆ ఆ అర్థం కాలె
ఈతల్లికి ఉండే కదా పొద్గాగల అవుతల్లికి పోయి క రోడ్త ఇల
ఆ క్రాస్ చేసి వెళ్లాల్సి వచ్చింది
ఉంది
మర్నింగ్ తినవా అ మరి
మ్ టిఫిన్ ఎమ్ చేయాలె అన్నం కొంచం పరం మూడు ముఠాలు ఎతుకు పోయిన డాడీ కి ఏను విష ఇ ఎన్ని గంటల కంటే ఇది తొమ్మిది గంటలకి వచ్చి ఉండంటి తొమిదికి ఐదుకి ఇ లో పలవ మా దోవి తబి పదహైదు లోపు స్నానం చే చేసి ఒక ఐదు నిమిషాలు ఇక్కడ వచ్చి ఇంటిలో లోపలి పెట్టిసుకడి ఎలావుతూ పెటిట్లాంది ఉమ్
ఉ నెన్ కూడా అంతే మార్నింగ్ ఆ ఆహా మార్నింగ్ దీని పోయినా అనువ ఎన్ని గంటలకుకి వచ్చినాం మరి రిటర్న్ ఎన్ని గంటకి వచ్చినాం
యు దగ్గరే ఇగ అప్పుడు బయటికి పోయేసి వచ్చినాం కాలేజ్ దగ్గర ఎంట వచ్చిన పోర్
రోజు బయటికి వెళ్తావా
యు అప్పుడప్పుడు ఇక దోస్తులతో ఇంకా అప్పుడు మంచి పోతుంటా ఎక్కువసేపు పోతా నేను ఇప్పుడు పోతనే కదా క్కువ అంతా
అక్కడ దోమలు ఉన్నాయా ఇక్కడ చాలు ఉన్నాయి
ఎన్నో ఉన్నాయి ఇక్కడ చూడలే
ఉహు
అక్కడ ఉన్నాయా ఇక్కడ
ఆ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చాలానే నైట్ ఇక అవ్వగానే మాస్కిటో రిప్లైయెన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది అట్లయితేనే స్లిప్ లేదంటే నో స్లీప్
ఉహూ సేమ్ అదే బతుకు అయిపోయాయ ఉమ్ డాడ్ అయితే నిద్రైనా పోతలేడు లే నేను రెండు గంటల వరకు అక్కడ కుసుంటున్న
ఉమ్ చాయ్ తాగినావా మరి
ఛాయా చాయ్ ఇగ తాగలే ఇప్పుడు అయి తే ఇంకా ఏమో పెడతాదేమో మా అమ్మ వచ్చి లోపలి
ఉహూ
బయటికి పోయిందిగా ఏడికో పోయింది బయటికి పోయింది ఏడికో అంటున్నా బయట కూర్చున్నట్టుంది వరండాలో
ఉమ్
బయట కూర్చున్నట్టుంది వరండాల అంటున్నా
స్ట్రక్ స్ట్రక్ అయితుంది అందువల్ల కూడా నాకు అర్థం అయితలేదు కా అంటున్నా ఈరోజు మా ఇంట్లా ఆన్యువల్ డే ప్రోగ్రామ్ ఫంక్షన్ ఉండే అన్నా కదా దానికి రిలేటెడ్ ఒకటి ట్టే పంపిస్తున్నారు కొన్ని వర్క్ కూడా అసైన్ చేస్తుండే వాళ్ళకి ఒక్కొక్కలకి సో నాకు కూడా ఇచ్చినారు అవును రేపు రామ్ నవమి కదా గుడికి పోతున్నావా
ఏదో చూడాలి ఇగ
ఉమ్ అయినా సీత రాములా కళ్యాణం అయితుంది కదా దగ్గరనే ఇగ గుడి అయితే వెళ్లు
ఉమ్ ఏ చూస్త ఇగ
అట్ పచాలు అనోచ్ ఉన్నట్టుందా క్లైమేట్ ఏమన్న
ఉమ్ ఉన్నటుంది బయట నైతే ఎవ్వరు లేరు వచ్చినానంటే కాలేజ్ పొయ్యి వచ్చినానంటే గో ఆమ్లెట్ వేసుకోని తిన్నా ఇందాక ఆమ్లెట్ తెచ్చుకున్న మెల్లగ పోయి నడుచుకుంట పోయేసి వచ్చిన వచ్చి మెల్లగా
మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నావ మరి
మార్నింగ్ చేస్తలే మెల్లగా వచ్చి ఈ ఉల్లిగడ్డ కోసుకొని తిన్నగా అంతవరకు పైగా అట్ల ఇది ఏమంటారు నువ్వు చేస్తున్నావ ఎక్సర్సైజ్
నేను ఏమి చెయ్యట్లే అప్పుడు చేస్తూ గని ఇప్పుడు ఏమి చేయట్లేదు టైమ్ ఉండట్లే టైమ్ ఉండట్లే అని కాదు ఉ నేనే టైం ఎక్కువ పెట్టచ్ లేను కొంచం అలిసి చెయానట్టు ఉంటాం తర్వాత చేయాలి ఇంకా స్టార్ట్ చెయ్యాలి మళ్ళీ అది కూడా
ఉ హుమ్ అ అ నేను చేస్తున్నా ఇగ సాయంత్రం పూట చేస్తున్నా ఇగ మెల్లగా కొంచెం కొంచెం స్టార్ట్ చేస్తున్న బాడీ పెయిన్స్ స్టార్ట్ అవుతు
అ చాల రోజుల తర్వాత చేస్తున్న స్తే ఆటోమేటిక్ గా పెయిన్స్ ఎక్కువనే అయితాయి
ఉ నిజం
వచ్చినారా ఈ రోజు మీ ఫ్రెండ్స్ అందరుూ హ ఏం తీసుకో పోయినవ్ లంచ్ కు మరి
లంచ్ బాక్స్ తీసుకోవాలనండి
ఎందుకు
అని రాదుగాని తిరుపతి అ మద్యం కూడా
ఆహా అసిడిటీ ఫామ్ అయితేదాప్పుడు
ఆ
అయితది బయటికు పోయి తింటా ప్పుడుప్పుడు
ఆహా
సక్కగా పెట్టుకొని మాట్లాడు ఉహు ఉహు
ఫోన్ వినిపియట్లే నేను ఎం చేయాలా దానికి
కావాలని మాట్లాడుకుండా అయితే ఎవరు ఉ ఉండరు కదా
నువ్వు మాట్లాడుతావ్గా అట్లనే ఒకే ఏ రోజు ఇ ఏమంటారు క్లాస్ లా మట్టిండేది మేడం మధ్య అంటే అసైన్మెంట్లు రాకపోయిన వాళ ఫీట్టింది కానీ రాసిన ఇట్లా ఎప్పుడు ఇచ్చినా మేడం గుర్తులేదు అని ఇచ్చిన
ఉహు
ఇచ్చినంత నుంచిబెట్టి వాళ్ళకి ఆబ్సెంట్ వేసి ఎవడైతే ఇయ్యలేదో వాళ్ళకి ఆబ్సెంట్ వేసింది
రికార్డు సబ్మిట్ చేసినావు మరి
చేసిన అప్పుడైతే కలెక్షన్ చేయలేరు మేడం వాళ్ళు చేస్తారు అవని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకా కొత్త కొత్త వచ్చిన కదా రాసటి అటనా రాసిన జత ఇద్దమన్నట్టుగా వి
మాక్కూడా రికార్డ్స్ అసైన్మెంట్ చ్చంట టూ త్రీ సబ్జెక్ట్స్ కి అవి మళ్ళ ఒకసారి చూసుకోవాలి మళ్ళ ఒకసారి వెళ్ళి
ఆ
హ్మ్
మళ ఒకటే వస్తున్నాయి
ఈరోజు వాకింగ్కి వెళ్ళి ఉండేగా అన్న
ఆహా
వాకింగ్ పోయిండే కదా ఈరోజు అన్నా అంటున్నా
ఆహా
నీకు అడగలే
అడగాలేడు అడగాలేడు
ఉహు
నిన్న ఎటో పోయిండు అంట నిన్న ఎ టైమ్ కి పోయిండు అం రానంటా
అవున ఏమో నేను నిన్నంత అబ్జర్వ్ చేయాలె కానీ ఈరోజు చూస్తు
ఆహా
మమ్మీ ఏం మమ్మేమ్ ఓండింది మరి కర్రీ
కర్రియా? ఏం కూర ఓండింది అది దొండకాయ ఓండింది దొండకాయ దొండకాయ మాడ గొట్టింది పొద్దు పొద్దున పెద్ద మంటపెట్టి పెద్ద మంటపెట్టి పెద్ద తను ఒదబ్బర మడిది
ఫ్యాన్ నైట్ బ నైటు బయట పెట్టుకునే కంటే లోపల పెట్టుకోవడమే బెటర్
ఉ
మీరు ఎందుకంటే అన్ని విండోస్ వేసుకుంటారు కాబట్టి సో ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రిజ్ అయితాయి
ఆహా ఓకే అదే
మర్చిపోకుండా ఎట్టుకోవాలి అయిన ఒకసారి ఈడా వాన వచెట్టే ఉంది క్లైమేట్ కూడా
హుమ్
హుమ్
ఎన్నైతే అంతా నాకేం అనిపిస్తలేదు బయట గిట్టంగ ఎళ్లలేదు బయటికి ఎళ్ళినప్పుడు చూడాలిగా
ఊహు మార్నింగ్ డాడీతో మాట్లాడుతుండే డాడీ ఇంకా నాకు అదే రాణి జైవార్ గురించి చెప్పినారు మళ్ళీ ఇంక అట్లనే మన కేంద్ర ప్రభుత్వం గురించి కూడా కొంచెం చెప్పిన దానివల్ల నాకు కొంచెం ఐడియా వచ్చింది
ఉహూ మాకు కాలేజ్ అదే విధంగా ఈరోజు మొత్తం ఏమంటారు బయటికి పోవాలన్నా లంచ్ పీరియడ్ ల ఇప్పుడు వాళ్ళనే గేట్ పాస్ అంట హాస్పిటల్ మమ్మికి పోయిం జూడు అట్లనే పాస్ చేసిర్రు ఒకటి పర్మిషన్ రోజు రోజు కు ఒకవేళ రోజు పోవాలనుకుంటం అప్ ఎప్పుడైనా
చాలా రోజుల తర్వాత నేను కాలేజ్ పోయినందకు కొందరు మ టీచర్స్ హ్యాపీ అయినారు అయినా మోస్ట్లీ టీచర్స్ ఈ రోజు ఆబ్సెంట్ ఉండే ఇంకా కొందర్ టీచర్స్ యాప్ పోయినారు ఫ్రెండ్స్ కూడా అపోయిండ
ఆహా కెమిస్ట్రీ మామ్ వచ్చిందా
ఆ లేద్ లేద్ ఆమె ఆబ్సెంట్ కెమిస్ట్రీ ఆమె అబ్ సి ఎస్ సి మామ్ ఆబ్సెంట్
అహా
సరే మరీ నేనూ కొద్దిసేపు ఆయినంక చేయలా కాల్
హుమ్ సరే సరే
సరే